వినిపిస్తున్నా అండి
ఆ వినిపిస్తుంది
ఉహా
బాగున్నా బాగున్నారా
ఆ బాగునండి బాగున్నారా
ఆ బాగున్నం
ఏం చేస్తున్నారండి
ఏం లేదు కాలేజ్ ప్రజెట్ అయితే మిది
ఆ నేను ఇక టెరర్స్ పైన వచ్చి బయట నిల్చున్నా అండి మా వెదర్ ని వెదర్ ని చూస్తున్నా మొత్తం మబ్బులు వచ్చినయితే చూస్తున్నా కూచొని హు హు ఇందాక బయటికేళ్ళి కొంచెం ఆకలి అయితున్నట్ అనిపిస్తే లేస్ అవి చిప్స్ ప్యాకెట్ ఉంటాయి కదా అవి తీసుకొనోచ్చి ఇడ బయటే కూర్చొని చూస్తున్నా వేదర్ నీ హు ఉహ్
అ షాప్ దగ్గరనేనా దూరమా
కొంచెం దూరం కొంచెం నడవాలండి ఒక టెన్ మినిట్స్ నడవాలి
స
ఆ పర్లేదు దగ్గరే ఇ చిన్న కిరాణా స్టోర్ లా ఉంటది ఆ మామూలుగా కొంచెం తొందరగా ఎల్లి వర్షం పడక ముందు తొందరగా వెళ్ళి అమ్బ్రెల్ల వేసుకొనేళ్ళి తీసుకొచ్చుకున్నాండి చిప్స్ తీసుకొచ్చుకున్నా రెండు చాక్లెట్లు అట్లా తీసుకొని వచ్చి తింటున్నా హు మీరు మార్నింగ్ నుంచి అసలు కంటిన్యూస్ వర్క్ ద్ ఈ టీ పాల్ నాక్ అలవట్లేదండి అందుకోసే ఆకలయితే ఈ ఆ ఈ చిప్స్ ఆలూ చిప్స్ ఉంటాయి కదా అవి తింట ఇవాళ మార్నింగ్ నుంచి అండి ఇవాళ సిక్స్ ఓ క్లాక్ లేశిన సిక్స్ క్లాక్కు లేస్తే ఫ్రెష్ప్ ఫైవ్ సిక్స్ థర్టీ సెవెన్ కట్లా కూర్చున్నయితే కంటిన్యూస్ గా ఆఫ్ వర్కే వర్క్ ఇవాళా ట్వెల్వ్ వరకు హు ఉహ్ వాళ్ళు నాతో పాటు ఇంకొకరు ఉంటారండి వాళ్ళు తనకి హెల్త్ బాలేదంట ఆ జార ఫీవర్ వచ్చింది చూసుకోతే అని అన్నార్ ఇక నేను ఒక్కడినే చూసుకోవాల్సి వచ్చింది వాళ భాగం బాట టైర్డ్ అయినట్టు అనిపించింది ఇంగా ట్వెల్వ్ తర్వాత ఇగా ఆమె ఒకటనే తనకి కొంచెం బాయిందట తను చూసుకున్నది ఇక ట్వెల్వ్ నుంచి త్రీ వరకు హుమ్మ్ మార్నింగ్ క మార్నింగ్ బాగా ఇషస్ వచ్చినాయి కంటిన్యూస్ గా ఇప్పుడు ఎట్లుంటాడంటే ఆఫీస్ లో ఇప్పుడు ఆ ఇంగ డైలీ మార్నింగ్ లెవ్వడమే అండి మన ఫస్ట్ సేమ్ సేమ్ టైమ్ ఉంటది ఆ సెవెన్ నుంచి త్రీ వరకు ఒకవేళ ఇంట్లో నుంచి చేస్తే వర్క్ ఫ్రమ్ చేస్తే యితే ఇక్క వర్క్ అయిపోయిన తర్వాత కాసేపు పడుకుంటా ఆ త్రీ థర్టీ నుంచి ఫోర్ థర్టీ వరకు పడుకుంటా ఇగ ఆఫీస్ కెళ్ళాలి అప్పుడు ఇగ పడ్ నిద్ర ఉండదు కాసేపు వచ్చేటప్పుడు క్యాబ్ లో పడకుంటా ఇగ అంతే ఉమ్ ఉమ్ వాళ్ళది మస్త్ బాద అనిపిచ్చింది అసల్ ఆ నేను ఫుల్ చేస్తుండే వర్క్ ఆ వాళ్ళు క్రెడిట్ తీసుకున్నారు ఇక ఓకే నేనే చేసినా అని ఇగ వాళ్ళు చూయించుకున్నారు వర్క్ హుమ్మ్ వ్వు అవునవును మస్త్ బాద అనిపించిన సరే ఎంతైనా కష్టపడండి ఒకటే ఇష్యూ పైన టూ అవర్స్ కూర్చున్నా టూ అవర్స్ కూర్చొని నేను అది ఆ ఇష్యూ నేను సాల్వ్ చేసినా ఆ ఇష్యూ సాల్వ్ చేస్తే ఆ నే నేనే హెల్ప్ చేస్నా ఆ అని తను చెప్ ది ఇగ ఇగ ఏం అనలేకపోయినా ఇగ అసి సీనియరు ఇగ ఆ అంత కష్టపడి అనిపిచింది ఆఫ ఆఫ్టర్నూన్ నుంచి తిన్నప్పటి నుంచి అదే ఆలోచిస్తాన్న ఇట్ ఉంటరా జనాలు అని ఆ అనిపించింది ఇంకా హుమ్మ్
మీ ఫ్రెండెనా
ఫున్ ఆఫీస్ కోలిగ్ అండి ఇగ హ్మ్మ్ హు
ఇగ అంతే ఉంటది
ఆ ఉ
ఏదైనా
రీసెంట్ ఎటు ఎక్కడికైన వెళ్ళార అండి ఈ మధ్యన ఆ రీసెంట్ గా అంటే బయట ప్లేసెస్ ఊర్లకి అట్ల ఉహు
బట్ ఊరికెళ్ళ వదిన వాళ్ళ ఇంట్
ఆహా ఓకే కుమరవలికి వెళ్తారా అండి అదే మల్లన్న దేవున్ కుమారవలి ఆల్తే అంతే ఆ ఆహా ఆహా ఆ అయి ఒక సోటలె ఆ వెళ్ళామండి నేను నేను కూడా టూ టైమ్స్ వెళ్నము అక్కడికి వెళ్ళినప్పుడు మా మమ్మీ మొక్కుకుంటది అంటే అక్కడికి వెళ్ళినప్పుడల్లా అక్కడే వండుకొని అక్కడ వండుకొని తిని వస్తాము ఎ
చాలా మంది ఏదో రోజు స్టేటస్ పెడ్తరు మనలని ట్యూస్డే న వెన్స్డే న తెల్వదు నాక్ స్టేటెస్ వేస్తా
మ్మ్
కానీ ఎప్పుడు ఎల్లేద్
అహ్
తిరుపతికి ఎల్లారా మీరు
ఆ తిరుపతికి లాస్ట్ ఇయర్ వెళ్ళామండి లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ మార్చ లో వెళ్నాము ఆహా నేను మా మమ్మీ ఆ మా చెల్లై వెళ్నాము ముందే బుక్ చేసుకున్న ఆ వన్ మంత్ ముందు బుక్ చేసుకొని ఆ ఎ ల్లినం అక్కడ త్రీ డేస్ ఉన్నామ్ అండి ఆ త్రీ డేస్ ఉంటే అక్కడ కానీపాక్. త్రీ డే వన్ డే జర్నీ అ మేము వెళ్ళేటప్పుడు ట్రైన్ ట్రైన్కి వెళ్ళాము. వచ్చేటప్పుడు ఫస్ట్ టైం ఒక్కసారి మమ్మీని. ఫ్లైట్ ఎక్కిద్దామ్ అని వచ్చిన ఫ్లైట్ కి వచ్చినాము. మ్ మీరు.
ఫ్లైట్లొ టికెట్ ఎంత అయింది.
టికెట్ ఒక్కరికి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి. ఆ తిరుపతి నుంచి హైదరాబాద్ కి. ఒసారి ఎల్లలి అని. గైకి మళ్ళీ మొత్తం ముగ్గురుం కలిసి బుక్ చేసాము ముగ్గురికి ట్వెల్ తౌసెండ్ అయిందండి. వన్ అవర్ వన్ అవర్ లో వచ్చినమ అండి. అద మాముూలుగా ట్రైన్ ట్రైన్ లో పోతే ఇప్పుడు మా మేము. ఇక్కడ ను ఇక్కడ సిక్స్ ఓ క్లాక్ వెళ్ళాం అండి సిక్స్ ఓ క్లాక్ కి స్టార్ట్ అయినాము సికింద్రాబాద్. రైల్వే స్టేషన్ నుంచి ఓకే. అక్కడ అక్కడ రీచ్ అయ్యేసరికి నెక్స్ట్ డే మార్నింగ్ సెవెన్ కి రీచ్ అయినాం అండి. అంటే ట్వెల్వ్ అవర్స్ పట్టిందండి ట్రైన్ లో పోతే అదే ఆ ఫ్లైట్ లో వస్తే అండి. సేమ్ తిరుపతి నుంచి హైదరాబాద్ కు వచ్చినామండి వన్ అవర్ లో తీసుకొచ్చానండి వన్ అవర్ టెన్ మినిట్స్. అసలు గోరం అనిపించ్చింది అసలు ఆ ఎక్స్పీరియన్స్ అసలు బాగుందనిపించింది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
అది ఫస్ట్ టైం పోయినాం అండి.
మీరు కూడా ఫస్ట్ టైమ్ ఎన ఫ్లైట్ ఎక్కువైనాయి ఎక్కిండ్ర
లేద్ నేగన్ కూడా ఫస్ట్ టైమ్ మ్. ఎప్పుడు నుంచి అనుకుంటున్నా కానీ కుదరలేదు. ఒక్కసరిపోయినప్పుడు మా మేనేజర్ లీవ్స్ ఇవ్వలేదు మా. ఫ్రెండ్స్ గోవా వెళ్తుాంటే అట్లానే క్యాన్సిల్ అయింది ఇట్లా కాదు. న సరే ఇలా ఫ్యామిలీతోనే పోవాలని డిసైడ్ అయినా అట్లా లాస్ట్. క్లాస్ మార్చలో పోదాం అండి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితుంది.
దర్శనం ఎన్న వసవైంది మరి.
ఇది దర్శన్ం కూడా మేము త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ఉంటుంది కదా అది బుక్ చేసుకున్నాం ఆన్లైన్ లో. ఆ మాకు త్రీ అవర్స్ పట్టిందండి నైట్ నైట్ దర్శనం బుక్ చేసుకున్న. నైట్ నైన్ ఓ క్లాక్కి అ మార్నింగ్ ఏమో ఆ అది పాదయాత్ర చేసినాం నేను మా చెల్లె మా మమ్మీకి ఆరోగ్యం మంచిగా ఉండదని మా మమ్మీని రూమ్ లో రూమ్ లో పెట్టి మేమిద్దరము కిందికి వచ్చి కింది అలిపిరిన ఉంటది అలిపెరి నుంచి స్టార్ట్ అయినాం పాదయాత్ర. ఆ పాదయాత్ర ఫోర్ అవర్స్ పట్టంది మా ఇద్దరికి కాసేపు ఆగు కుంటా ఆ అక్కడ కూర్చో కూర్చోనుకుంటా తినుకుంటా అట్లా. మాకు పైకి వచ్చేసరికి ఫోర్ అవర్స్ పట్టింది. మ్ పాదయాత్ర మళ్ళీ నేను గుండు గీసుకున్నా గుండె చేసుకొని రూమ్ కు వచ్చి ఫ్రెష్ అప్ అయి మళ్ళీ అదే నైట్ దర్శననికి స్టార్ట్ అయినాం ఇక
అ
ఆ అందరన్నరు ఏమంటే అదే రోజు పాదయాత్ర అదే రోజు దర్శనం అంటే కాళ్ళు బాగా నొస్తాయి అన్నారు. అంటే మళ్ళీ మాకు నెక్స్ట్ డే ఫ్లైట్ ఉందండి అట్లా అసలు ఏం చేసుకోవాల్సిన అది బుక్ చేస్తున్నారో తెలిసిందండి. అదే రోజు దర్శనము అదే రోజు పాదయాత్ర కష్టం అవుతదని నాకు తర్వాత తెలిసింది యాక్చువలీ దర్శనం నెక్స్ట్ రోజు బుక్ చేసుకోవాల్సిందట. నేనేం చేసినా ఏం కాదులే టైం ఉంట దిలే ఆ మార్నింగ్ స్టార్ట్ అయిన ఫోర్ అవర్స్ ఎంతగానయినా ఫైవ్ అవర్స్ లా ఇది పాదయాత్ర అయిపోతది కదా ఇది అయిపోయిన తర్వాత ఇది పాదయాత్ర అది దర్శనం వేసుకోవచ్చు అనుకున్న కానీ బాగా కష్టమైంది అప్పుడు ఉమ్
వ కూడా నాకు తెలువది అంటే పాద నేను ఎప్పుడు రాలేదు మా అత్తమ్మ వచ్చింది అందులో సేవ చేస్తాది
అవునవును సేవ చేస్తారండి ఆ సేవ కూడా బుక్ చేసుకో వచ్చు అవును ఆ
అంటే మా ఊర్లో కలిసి ఒక ఫిఫ్టీన్ థర్టీ మెంబెర్స్ దాకా వెళ్ళింది సేవకని ఒక రెండు సార్లు తీసు కుంటారు అట్ల వెళ్ళింది వెళ్తే ఫోర్ టైమ్స్ వెళ్ళింది సేవ కి అని
ఆహో ఓకే ఓకే అట్లాళ్తే మంచిదండి అవును కరెక్టే మంచి ప్లానే అది
టెన్ డేస్ ఎంతో వెళ్ళింది
ఆ ఓహో ఓకే టెన్ డేస్ అక్కనే ఉన్నాదా అవును ఆ సపరేట్ ఉంటారు అవును ఏదో ఆరంజ్ కలర్ రెడ్ కలర్ ఉంటదండి వాళ్ళకి ఆ ఆరెంజ్ కలర్ ఉంటది అవును ఇంకా మెడల కూడా ఏదో వేస్తారు ఆ కర్చిఫలులాంటిది అంటే వాళ్ళు వాళ్ళు సేవా వాళ్లు అని ఇట్లా లైన్లలా ఆ గుదుకువద్దని ఆ రైట్ అవును ఆ
అయితే వెళ్ళింది ఎప్పుడు వెళ్ళలేదు
ఆహా వెళ్ళండి మీరు కూడా ఒకసారి అది చూసినట్టు ఉంటది వాటి ప్లాన్ చేసుకోండి ఒకసారి ఆ ఇటు వెళ్లిన కూడా తిరుపతికి ఎళ్తే కొంచము చేంజ్ అయితాదండి మనది ఆ ఆ అట్మాస్పియర్ చేంజ్ అవుతుంది మన మైండ్ చేంజ్ అవుతది
కానీ తిరుపతి ఎళ్ళాలం టే ఆయన పిలవాలి అంటారు చాలా మంది ఆయన పిలు టు ఉంటేనే వెళ్తాము
అవును కరెక్టే అండి యా అవును ఏదైతే కరెక్ట్ ఆ మనం కూడా కొంచెం ఒకసారి ట్రై చేస్తే అవును ఎగ్జాక్ట్లీ మేడం నా రైట్
మాగ్గునా మొక్కుంది ఉంది వెళ్దామని అనుకుంటానం
అచ్చా అచ్చా ఆ ఆ మ్మ్ఉహ్మ్ టీ తాగిళ్ళాండి
ఆ
మ్మ్ఉహ్మ్ ఆహా ఆ సరే అండి మరి
ఆ సరే అండి బాయ్